సార్ కాల్ చేసిండు ఇన్ఫార్మస్ కి ఐడి కార్డు కావాలంటే ఆ వన్ ఫిఫ్టీ గోటి టూ ఇవ్వాలన రేపయిన అంటే సరే సార్ అన్ చే పిన
ఉమ్ చేసావా అది ఎట్ట చేస్తావ్ అట్ట చేస్తావా
ఆ చేస్తా
ఆ అ
ఏం గాదు ఆ ఈజీగానే ఉంటది మించి రాశినాం గదా అవి చదుకొని పోతే అయిపోతది ఎంది సర్టిఫికెట్ అన్నా వస్తది కదా అని
ఆ
కట్కిట్ అయిన వస్తది కదా అని
ఆ కావాలని వేరే వాళ్ళ కిపోయేనావ్
ఏంటిది బి ఫార్మసీ ఆ ఎ రాలేదు ఇంకా నాకు పిసిఐ ఉంటాయి ఇగ పిసిఐ సర్టిఫికెట్ వస్తది మాకు
ఎంత ఉంటదె అదె
సర్టిఫికెట్ కి అప్లికేషన్ చేసుకోవాలి టూ థౌజండ్ అట్లా ఉంటది
ఉమ్
అది ఇంక రా ఊహు అది చేయాలి చేస్తే ఒక వన్ మంత్ కి ఎవరు ఆ నన్నేం చెయ్యలేదె చెయ్యాలె మన ఎస్సార్ నగర్ లోనే
చూస్తే ఏమయితుంది మరి
చేస్తా
ఇంకెప్పుడు
పైసల్ వద్ద బ్రో ఆ ఎవరిది మీ హ
కళ్ళ మంట మండుతున్నాయ్ ఎందుకో టూ డేస్ ఉన్ ఏమంటారు నిన్న మొత్తం ఆ కదా కాళ్ళు మంట మండుతుంది గోరంగా
ఉహు ఇప్పుడు ఓకేనా బాబాయ్ ఎవరు
వాడె టియల్
ఎందుకు
అక్కి రసే
అ ఓర్ని
ఓర్నీ
మరి ఎట్లా
ఆ ఏయ అన్న భ చట్ ఒ వన్నంది తే
అందరిని అయితే ఏం కాదు మరి ఒక్కరిని పాయింట్ అప్ చేసి కొడితే
క్వశన్లలు అడిగిరు
ఆ
ఎట్లా కోడి చేస్తారు అనేసి ఏల్లో చీ ఇంత వరకు పల్లేదే ఒక్క ఆడిట్ వల్లు ఒక్కటే సరే నాలుగు నాలుగు ఆడిట్ పని
హాహా
నీ అర్జునుడి ముఖంమంతా మాయం తట్న పెట్టింది ఇక
తినానికి పోల ఇంకా
పోవాలి దాని ఫోన్ స్పీడ్ గొస్త్ ఫోన్ చేస్తే పోదామ్ ఉన్నది కొంసేపుకి పోదామని ఉన్నది నువ్వు
ఏమ్
ఏమోనే నైట్ అయితే తింటలేను సరిగ్గా ఆఫ్టర్నూనే మంచిగా తింటున్నా మంచ ఆడ కరీస్ ఉంటేనే మంచిగా చేస్తురు తింటున్నా
అ మరి ఆ మంచ్ కొంచెం మధ్యాహ్నం మిగిలిన హాస్టల్ తెచ్చుకోవచ్చుగా కొంచెం అట్లా తిని
చే ఆహ్
హ హ అదే అదే
ఏం చేస్తుంది ఆ అక్క
ఏం లేదే షాప్ కి వచ్చినం బింగో పట్టుకొని పోతున్నాం బింగో బోర్గోడ్ తుందట్ల టైం పాస్
ఎంత టైమ్ పాస్ అయితదా
స
నిజంగా తెలుసా నాకు ఒకప్పుడు నేను ఇట్లా ఖాళీ వుండే కదా నీ అమ్మ తిన వచ్చినా వచ్చిన టైం అయిపోతదని చోయదన్ని తెలుసా నేను బట్టల పిండేదాన్ని ఇంకా టైం పాస్ ఆవానికి
అట్లనే చేసేది
ఏమో నేను కూడా అట్లన్నే చేస్తా బోరు కొడుతుందాని
ఆనన్నగా సగం టైం అయిపోతది టైం పాస్ ఐతదని ఆ ఇంగ మీకీ ఇది అవును
ఆ పాడుకోవాలని అలా తొందర నిద్ర వస్తుంది రేపు బర్డే కాదే
ఎవరిది అన్నయదా నిన్న హైదరాబాద్ కు వచ్చినట్టున్నాడు
అవునువును చెప్పిండు
హ్మ్ హు ఈరోజు హమీద బర్త్డే హ్
నాన్ విష్ చేయలే
నేనే చూసుకోలే స్నాప్ ఓపెన్ చేస్తే స్నాప్ లో చూపిస్తుంది ఓ ఈ రోజు బర్త్డే గదాని గప్పుడు స్టేటస్ పేట్టిన ఫోటో దరుకుతది టైం కి ఏ పోయి ఏదో ఒక టన్ పేట్నీఇగా
హ ఆ సైడ్లేట్ రా మా ఫోన్ ఒకసారి చేసినాక బుద్ధిరాలే
సైలెంట్లా పెట్టాల పెట్టిన
ఆ హలో
పెట్టినలే
ఆ
ఆ
ఆ పిచిలేస్తుందే అమ్మ ఈరోజుయితే నిజంగా ఏడుపు ఓకటే తక్ కూదేల్ సా అసలు
ఎందుకు టీ ఏల్ తిట్టిందనా
ఎవర్ లేరు చెప్పేవాళ్ళు ఉండవు చె ఎవరు చెప్ప వాళ్ళు లేరు స్ఎమ్ఏ అక్కకి ఏం వస్తలేదు గోరంగా ఏడిపోచ్చింది
హహ ఆ అమ్మా టీఎల్ ఇట్లుంటే కష్టమే కదా
అన ఊరికే ఆల్టర్నేట్ డే ఎవరెవరికిైతే తక్కువ ఎరస్ ఉంటాయో వాళ్ళంద తీసుకొని పోయి మీటింగ్ పెడతాడు
వామ్మో
ఆ తుంటా అరుకేనా
తట్టిల్ నయ్యం
ఏ అదల పట్టి చ అడి అస్సలు ఏం అనలే తెలుసా నేన్ ఎప్పుడన్న లీవ్ తీకున్నా కూడా మన్ చ్చినకు కం
ఉ
వల్లనారు సాలరీ కట్ అయిందని అంటున్నాడు నది ఒక్కసారి కూడా సాలరీ కట్ కాలేదే
ఆ
ఓ
అట్లుంటది ఏ వక ఎందుకు నవ్వుతున్నావు నువ్వు
మమల్ని నవుతాడు తెల్సా చా నేన్ వోతే నవుతాడు ఆడు
ఆ
ఆ
మంచోడే
మంచోడు కాదు కొంచెం
ఆహా అట్లనా ఉ ఇంగ్ అట్లా ఎట్ల అయితది ఇంగ
ఆ ఏప్పుడు నీ ఎంత చేయ
ఉ
నాకు బా
సారా.
ఏదో అస్సల్ తున్న ఏదో మిస్ అయితున్నా అనిపిస్తుంది.
నన్నేగావ
ఆ తొక్క. నిజమేనేనే నేను నేను ఎంత చేసినా కొంచం సాటిస్ఫాక్షన్ ఉండదు కదా.
అన్నయ్యను మిస్ అయితున్నావేమో.
ఆ ఇంకా లవ్ మ్యాటర్ అయితే అసలు కాదు నేను లవ్ మ్యాటర్ అసలు పట్టించుకొను.
ఉ హు.
ఆ.
ఇంకా మరి ఏం ఏముంది. సద్వినై గంటలు. కానీ మంచిగా ఏం సుట్ చదువుతన్నో ఫోన్ పట్టుకోలే ఏమ్ పట్టుకోలే.
అర్ధంకాలే
ఏవు చు అన్నంల ఏ నేను సద్విననే మంచిగా ఇపు
మో వర్షం పడతాదేమోనే.
ఏ నిజంగానే ఎడ్డీదానా చదువుతున్నాం ఫోర్ అవర్స్ టైమ్ పెట్టుకొని ఫోన్ చూడ ఏం చూడట్లే మన్. చి బుక్స్ పెట్టుకుంటున్నా మంచినీళ్ళు పెట్టుకుంటున్న.
ఏ ఎగ్జామ్ కంప్లీట్ చేసుకోవే సావుకుందాం.
వాడు ఎప్పుడు పెడతాడో ఏమోనే.
స్పీడుగా నన్నా కంప్లీట్ చేసుకో. నాకిది ఒద్దనిపిస్తుంద్.
ఆ
అయ్యో మంచి ఛాన్సెస్ చూడగొట్టుకున్నా అని ఓ ఆలోచిస్తే ఏడుపు ఒకటి తక్కువ వస్తది నాకైతే
మేం పోగొట్టుకున్న నిజంగానే
నిజంగానే నిజంగానే
రానోడు రాక ఏడిస్తే వచెస్ నను ఒసారి గోరంగా
ఘోరంగా ఘోరంగా అనిపిస్తది నాకు ఎప్పటికి ఆలోచస్తా నేను అసలు ఎందుకు ఆలోచించి కోలె
నేను చెప్తాంకా నువ్వు చిన్న పిల్లవన్నవు నన్నే
చదువుతున్నానే హా మొత్తం ట్రై అంట ట్రై పీరియడ్ అప్పుడు
అయినా కూడా
మళ్ళా సర్టిఫికెట్ ఆ సర్టిఫటిఫికెట్ ఎక్స్పైర్ అవుతు నా అదొ కాటి ఉండే సో ఉండే ఏమోనే అద్భతిని వె మంత అ చేయాలి ఇడి ఎంతనే ఎన్ని మినిట్స్ అయితుంది
నైను వన్ మనిట్
హు
పై తింటావా అయ్యా కొంచెం అయినాక
అనుకుంటున్నా కొంచెం అయినాక తిందాం అని
హ్మ్ వాటర్ వస్తున్నాయా మంచిగా
ఏ డబ్బా తీస్తలే డబ్బా ముఖమ ట్వెల్వ్ ఎప్పుడు లెవెన్ టెన్ తర్వాత మొత్తం మా ఆఫీస్ వి
అవును టెన్ తర్వాత మేము ఉన్నప్పుడు ఆఫ్ చేసింది డేల నన్న వస్తున్నాయా మార్నింగ్ టైమ్లా నైట్ టైమ్లా సండే ఇబ్బంది అయితదే ఇంటి అంటే హాస్టల్ ఉన్నప్పుడు మనం ఆఫీస్ పోతాం కాబట్టి ఏం తెల్వదు అప్పుడు
ఉ అంతే
డేలా ప్రాబ్లమ్ అనేది అర్ధ మ అయితది
మంచిగేం లేద్ ఆ సరే